పో
హలో ఏం చెత్తానవ్ ఏం లేదు అవునా తిన్నావా
ఆ తిన్న పొద్దున్న నువ్వు తిన్నవా
ఆ తిన్నా
ఏం చేస్తున్నావ్
ఏం ఉంది ఏం లేదు ఉత్తిగనే కూసున్నం
ఉ కాడ్స్ ఆడతాళ్లు అంటగా వాళ్ళు
ఆ కాడ్స్ ఆడతాళ్లు మస్తు ఇంట్రెస్ట్ గా ఆడతాళ్లు
హు ఏం కర్రి చేసిండ్రు ఆఫ్టర్నూన్
ఆఫ్టర్నూన్ క్యారెట్ కర్రీ చేసిండ్రు అదేం మంచిగా లేదు
కంప్లైంట్ ఇయనికే వెళ్నాం అందరు బాలేేదనే చెప్తుండ్రు
వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా అంతగా మేం పట్టించుకోరు ఇప్పుడు ఎట్లా మేము టెన్ డేస్ అయితే అయిపోద్ది
మ్మ్ ఆ టెన్ డేస్ అయినా మంచి పెట్టొచ్చు కదా
అదే కానీ వాళ్ళు ఏం పట్టిచ్చుకోవట్లేదు అట్లే చేస్తారు మస్తు ఘోరంగా ఉంటాది ఫుడ్ అయితే
బయటి ఫుడ్ తెప్పించుకునే ఆప్షన్ కూడా లేదా
ఆ ఆప్షన్ కూడా లేదు. ఆ తెప్పించుకుందాం అన్నా కూడా ఒక్కసారి తెప్పించుకున్నాం మళ్ళా డోర్ తీయరు ఒకటేసారి
అట్లయితే కష్టమే ఇగ
ఏ మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం తిన్లే మళ్ళా మార్నింగ్ తినలే, ఆఫ్టర్నూన్ కొంచెం తిన్నాం మళ్ళీ ఇప్పుడు ఇయ్యాల అది ఆనియన్ కర్రీ చేత్తారు అది మాడిపోయి ఉంటది
స స
ఇంక అది కూడా అంతేనా ఏం చేయలేదని
అసలు హెల్తులు పాడయితాయ్ ఎక్కువ కర్రి అట్ల పెడితే
మేము కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు తీసుకుంటలేరు
మ్మ్
అది పోయినప్పుడు చెప్పాలి పేరెంట్స్ తోటి కంప్లైంట్ ఇప్పిస్తామని చూస్తన్నం
ఏమన్నా పికిల్స్ తెచ్చుకోరో
ఈ పిక్కిల్స్ తెచ్చుకుంటే టెన్ డేస్ వస్తాయి ఒక వారం ఒత్తయ్ ఇగ అంతే
మ్మ్
ఇంకేం చేత్తన్నావ్ మీ చెల్ల ఇంట్లో
అ ఏముంది ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతాంది ఇంకో ఎగ్జామ్ ఉంది రేపు
ఆహా
మ్మ్ ఇంటర్ చదువుతాంది ఇప్పుడు
అవునా మీ టెన్త్ ఫ్రెండ్స్ కలిసిండా
అ వాళ్ళు కలిసేటోళ్ళు ఐతే ఖచ్చితం గా నాకు ఫోన్ చేస్తారు మాట్లాడిత్త
అవునా
హ్మ్మ్ మీర్ చేస్తారా
ఆ చేస్తారు ఇక్కనే మా దగ్గరే ఉంటారు
మ్మ్ ఎవరన్నా ఉన్నారా నీ తోడికి హాస్టల్ లో
ఆ హాస్టల్ అంటే ఒక అమ్మాయి ఉంది
హ్మ్మ్
మా క్లాసే మా రూమే
టెంతా, ఇంటరా
ఆ టెన్త్
మీ వాళ్ళు ఎవరు లేరా
ఆహా ఇంటిలో వాళ్ళు అంటే ఇంటి వాళ్ళు కూడా ఒక అమ్మాయి ఉంది కానీ అంత క్లోజ్ కాదు మనకి జస్ట్ నార్మల్గా మాట్లాడతారని
ఏంది అంత మంది ఉన్నారు మీ రూమ్ లో
మా రూమ్ లో ఒక టెన్ మెంబెర్స్ ఉంటారు
ఉమ్ బాత్రూమ్ క్లీన్ చేస్తాదా
ఊ
బాత్రూమ్స్ మంచిగా క్లీన్ చేస్తారా ఎప్పటికప్పుడు
ఎప్పటికప్పుడు అంటే ఆమె స్కావెంజర్ వన్ వీక్ ఒకసారి వస్తది టూ డేస్కి ఒకసారి వస్తది ఈ రోజు రాదామె
ఉ
అది కూడా మేము స్టార్టింగ్ లో కంప్లైంట్ ఇస్తేనే వస్తాంది ఆమే కూడా
ఉ
ఈ ఒక ఇయర్ ఇక నెక్స్ట్ ఇయర్ బై
ఇక ఇంతేనా
లంటే ఈ ఫుడ్ పెట్టే పెట్టడికి ఏం తింటాం
ఉమ్ ఆంటీ అంకుల్ ఫోన్ చేస్తారా నేను దోశ
మంచి బెటర్ పని చేస్తానా
అదే
హాస్టల్ లైఫ్ అంతే
మ్మ్ హాస్టల్లో చుక్కలు కనిపిస్తాయి
ఈవినింగ్ నేను చెప్తాలే ఫ్యాకల్టీ ఉహు అయితే నా ఎగ్జామ్స్ ను రాయ్
అయిపోయినాయ్ ఈ రోజే
నా కూడా ఈ రోజే అయిపోయినాయ్ ఆఫ్టర్నూన్
ఉమ్ ఇంకా గేమ్స్ అయిపోయినాయా ఎగ్జామ్స్ అయిపోయినాయని గేమ్స్ ఆడతావ
ఎగ్జామ్స్ అయిపోయినాయని కార్డ్స్ ఆడతానా పక్క రూంలో నుంచి వచ్చిని ఆడతానా వాళ్ళన్నారు
మీ సీనియర్స్ మంచిగా చూసుకుంటారా
మా సీనియర్స్ అంటే ఏం బా అంటే వాళ్ళు మాట్లాడరు జస్ట్ మా సూపర్ సీనియర్స్ మంచి మాట్లాడతారు సూపర్ సన్ అంటే అంతగానే ఎవరికి టచ్ లేదు ఇక మా సూపర్ సీనియర్స్ ఏమైనా అంటే తెలుస్తాది మాకు వాళ్ళ ఎట్ల ఉంటరనీ మీ సీనియర్స్ ఎట్లుంటరు హలో
హాస్టల్ దగ్గరనేనా మీ ఊరు
ఆ దగ్గ దగ్గర అంటే ఆ కొంచెం దగ్గరే ఉంటది
వస్తారా ఎప్పుడైనా చూడన్నీకి
ఆ వస్తారు
ఒక్కదాన్నివే వెళ్ళాలా ఇంకన్నారా ఎవరైనా
నేనొక్కదాన్నే
ఒక్కదానివే నా
ఉమ్
ఉమ్
మీరు మీరిద్దరేయా
ఉమ్ ఇద్దరం
మ్హు దగ్గరేనా మీ ఇంటికి కాలేజ్కి
మ్మ్ కొంచం దగ్గర్నె
ఎన్ని గంటలక్ పోతావు మరి పొద్దున
మార్నింగ్ సెవెన్కే ఎల్త
అ క్యాంటీన్ ఉందా లేదా ఇంటి దగ్గర నుంచి టిఫిన్ తీసుకెళ్తావా
ఫేచ్కుంట
ఆహా అంత పొద్దున అయితదా మరి
మ్మ్గ్ అయితది మా నాన డ్యూటీ కెల్తడ్ ఇగ ఇద్దరం కలిసి పోతుము మ్మ్ టూ వీలర్ మీన్నే పోతాం బండి మీన్నే
మ్మ్ హ్
ఉమ్ నన్ అక్కడ్ డ్రాప్ జెస్ అస్తడు
అట్లయితేనే బెనిఫిట్ బస్ అయితే చాన ఇబ్బందైతది
ఉమ్మ్ అడ సీట్లు సక్కగ్ దొరుకవు నుంచోలాంటి ఇబ్బంద్ అయితది
ఉమ్
మన సిచ్యువేషన్ ఎప్పుడు ఏట్లుండేదో తెల్వదు
అవును మల్లేన్ని గంటలక్ అయిపోద్ది కాలేజ్
మ్మ్ లే ఫై ఫై వరక అయిపోద్ది ఫోర్ థర్టీ వరకు అయిపోతే ఫై థర్టీ వరకు ఇంటికొస్తా
మ్మ్ హు బైక్ మీన్నేనా ఈవినింగ్ కూడ
ఆ బైక్ మీన్నే ఏంది గుంటరు ఎవరి పన్ల వాళ్ళున్నరు కరుపని స్టార్ట్ చేసిల్లిప్పుడు అటే పోతాల్ అందరూ
అవున అప్పుడే స్టార్ట్ అయింద
మ్ స్టార్ట్ అయింది మా ఊర్లింక లేటుగాయంది చాలా ఊర్ల దబ్బునైంది కొంచం
అవ్నా
మ్ మీ ఊర్ల స్టార్ట్ కాలేదంట్నా ఇంకా
ఏమో ఇంకైతే ఏం చెప్పలేదు మా దగ్గర మొత్తం సీడే పెడతారు కాబట్టి ఆ ద ఆ వర్క్ కేవర్ ఎల్లరు అంతవని
మ్
ఇప్పుడు జియే స్ప్రే ఉంటది కాబట్టి ఎవరు అంతగనం పోరు
అ
రోజు కెంత హండ్రెడ్ రూపీసా వాళ్ళకి
ఎవర్కి
అదే వంద రోజుల పని పోయేటోల్లకి
అప్పుడు టే తొందర్నే అయిపోయేది కానీ ఇప్పుడు మా పొద్దున్న ఏడు గంటల్కె ఎళ్ ఎవాలంట ఏడు గంట్ల్క పోతే మళ్ళీ త్రీ వరకంట ఇంకా రోజు కూలి లాగా త్రీ హండ్రెడ్ ఇస్తారంట రోజు కూలీలాగా పోతే
అవున మా దగ్గర ఉంది మార్నింగ్ పోయి మార్నింగ్ నైన్ థర్టీకి అట్ల పోతారు టువెల్క్ అత్తరు వాళ్ళకి ఫైవ్ హండ్రె ఎడ్ దుల్పుతర్ కదా లస్
ఫైహండ్రెడా
ఆ ఫై హండ్రెడ్
బాబ
స్టార్ట్ అయింది ఆల్రెడీ అందుకే ఆ వర్క్ కి ఎవరు వెళ్లరు మీ దగ్గర సీడ్ ఏమి ఉండదు కావచ్చు
హ
అందుకే ఎళ్తాలు
ఇప్పుడు ఎండా కూడా బాగా కొడుతుంది మీ త్రీ వరకు అంటే కష్టం అందరికి
అవును
ఇక మే వరకు చుక్కలు కనిపితాయి కావచ్చు
ఆ మరి గంత పొద్దున్న పోయి మళ్ళా త్రీ వరకంటే చాలా కష్టం ఎంత త్రీ హండ్రెడ్ అయినా అంత సేపా
హ
ఈ కాలేజ్ లో కూల్ వాటర్ పెడతారా
ఆ ఉంటాయి
మా కాలేజిలా అయితే అవి కూడా లేవు
అవునా
ఆ ఫ్రిడ్జ్ కరబ్ అయిందట ఏమో అడిగుతే సపు డు చేస్తలేరు
వాటర్ అయినా మినరల్ ఏనా
మినరల్ గాని ఇగ ఏం తాగుతాము మినరల్ అయినా లేదు బయట నుంచి వస్తాయి
బైట్నుంచే నా
ఆ
డ్రమ్లో పడతారా
ఆ డ్రమ్ లో పడతారు
క్లీన్ చేతల్ల మరి దాన్ని
చేతారు ఈ మేం అడిగినప్పుడే చేతారు అడగనప్పుడు సప్పుడేకా ఉకుంటరు
హ
స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడు అట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పిళ తర్వాత ఇల్లకి వచ్చినంక ఏం లేదు
హ నేను మళ్ళా కాల్ చేస్తా
ఆ
హ